హలో వినిపిస్తుందా మీ సిగ్నల్ లేద్ దా మి దగ్గర ఐనా తొందరగొస్సలేదు మీకి
సిగ్నల్ లేదు నాది మొత్తం వైఫై ఉంది ఇక్కడ
నేను వైఫై ఏ మొబైల్ డేటా కాదు నాది
అది మొబైల్ డేటా కాదు వైఫై ఏ
మ్మ్ మ్ ఏమో ఏం అర్థ అవుతలేది నాకు
హ ఏం చేస్తారు
ఏం లేదు కూర్చోన్నా ఏమైందని ఆలోచిస్తున్నా అది ఎందుకు అట్లయిందని మ్మ్ అయితే మ్యారేజ్ గురించి చెప్తున్నా కదా మ్యారేజ్ అయితే ఎట్లా చేస్తార అంటే ఇప్పుడు మన దాంట్లో ఫస్ట్ అప్పగింతలప్పుడు ఏడుస్తారు కదా మ ఎస్టీ వాళ్ల దాంట్ల కొన్ని ఇంతలు ఉండ డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు అన్న వాళ్ళ అ తమ్ముళ్ళు ఉంటారు కదా పెళ్ళలి ముందు రోజు వాళ్ళకు గజ్జలు కడతారు అన్నమాట అంటేఅవి నాట్యం ఏం చేసే గజ్జలు ఉంటాయి చూడండి అవి కడతారు కాళ్ళకు అవి వీళ్ళు అమ్మాయికి ముసుకేత్తరు ము చేసి గజ్జలు కట్టి ఆ గజ్జలు ఇప్పాలన్నమాట అన్న వాళ్ళు, తమ్ముళ్ళు. ఇప్పనిద అన్నమాట అమ్మాయ్ ఆ గజ్జలిప్పనీదు ఎందుకంటే ఇ ప్పీకి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు బంధం పోయినట్టన్న అర్థమ నా కూడా తెల్వదు క్లారిటీగా, అయితే అ పన్నీరు ఈ పనియాకుంట ఏడుస్తా ఉంటారు ఇగ మన దాంట్లో ఎట్లుంటది ఆ పెళ్లి అయిపోయినాక మన అమ్మాయిని తీసుకబోయ్యి అత్త మామ చేతిలో పెట్టడం భర్త చేతిలో పెట్టడం మంచిగా చూసుగోమని చెప్పడం అట్లుంటది కదా
త
పసుపు గుమ్మానికి వాటర్ బోష అడగడం ఆ అట్లా పడు పెట్టి అది చేయడం అట్లా ఉంటది కదా
అ
ఆ వీల్లు దాంట్లోనేమో ఇట్లు ఉంటది
అవు అవును నేను పిక్స్ చూసిన దానికి సంబంధించి ప్ర క్లారిటీగా తెలిదు
ఉ అట్లా అట్లా ఉంటదన్నమాట అంత వెరైటీగా ఉంటది కల్చర్ లేదు కదా ఇంక వెనుకటి ఇంకా వేరే ఉండేనట ఇంకా అబ్బాయి నెల రోలు ముందు వచ్చి అమ్మళ్ళ ఇంటికాడ ఉంటే అబ్బాయి తోటి అన్ని పనులు చేపించుకునేదట అట్లా ఉండేనంట అది ఎ ఎంకటయి మన అప్పుడు అంతసేట్ కాదని వాళ్ ఎ రోజులు ఉంటే మనమ పోతా
ఆవును
ఓకే ఈ సేవ చేయక ఆ సేవ చేయలేక
అవును
ఊ
మాది ఏమంటారు మా దాంట్లో కటమే బస్ట్ ఉంటది మాకు
ఆ కాటనా
కాటమయ
కాటమయ ఫెస్టివల్ ఉంటదా అంటే ఫస్టివల్ అంటే
ఫైడేస్ ఫైడేస్ ఫుల్ ఎంజాయ్ ఉంటది ఫస్ట్ ఇచ్చడే ఆ తోరణాలు పెడతారు నిజమా చా తమ ఏేమ అంటరుగా మావిడాకులు
ఓ
ఓకే ఉందా అది ఒక రోజు వాటర్ వస్తారు దేవుడికి ఈ ఒక రోజు బోనాలు మ ఎలా గొనాలు ఉన్నన్ ఊ మళ్ళీ నెక్స్ట్ డే ఏమంటారు తిినడమె మేమ్గూడా
హు.. హు.. హుమ్
ఏ తప్పు నాకుదప్పదు కదా డప్
హ్మ్మ్ అంటే ఈ ఐదు రోజులు చేస్త సరే వేరే ఆఫిస్ వన్
ఆ స ఐదు రోజులు
ఓఓ
ఉ
అది రోజ రోజు పూజలు చేసుకుంటనే ఉంటారా
ఐదు రోజుల వరకు అల్ల నాన్ వెెజ్ తిన ఓన్లీ పప్పు ఎగ్ కూడా ఉ ఐదు రోజుల తర్వాతక ఏమైనా
ఆహా ఐదు రోజువరకి నాన్ వెజ్ అనేదిే దినరు
ఆ
ఊఉ అందరు ఫీలింగ్ అందరు రిలేషన్షప్ మితారా ఇంట్ల వరకే చేస్తుంటారు అంటే అద ఎట్లా అన్నట్ ఆ ఫెస్టివల్ దేనికి సంబంధించింద అన్నట
అంటే మక్కుల
కులధైవమనట
హ్మ్
ము ము
అందర్నీ అంటే ఫ్యామిలీ సిచువేషన్ ని బట్టి పిలుస్తారు అన్నట్టు
ఉహు
హ
సరమాంట మనేే ఏసరనుమాంట ఏంచేయాలి చెప్పు
చింతకాయ పచ్చడి ఏనా
హలో ఏనుపిస్తుందా ఏంచేస్తునావ హలో